హ
హాయ్ బాగున్నారా ఆ బాగున్నా చెప్పండి
మీరు బావున్నారా
బాగున్నా ఇంకా ఏంటి సంగతులు
పిల్లలు బాగున్నారా
బాగున్నారు
వంట అయిందా
ఆ ఇంకా కాలేదు
ఇంకా కాలేదా పిల్ స్కూల్ కెళ్లిండ్ర పిల్లలు
ప్రిపేర్ చేయ్యాలి వాళ్ళ
ఆ పంపించలేరా
ఆ మన్ దగ్గర కదా కోలి
ఆ మీరే మధ్యాహ్నం లంచ్ ఇచ్చిస్తారా
చేసి ఇప్పుడు చేస్తాను
మ్మ్ ఇది సమ్మర్ కదా వచ్చేది సమ్మర్ లో మేము ఇగ ఒక ప్లాన్ ఏస్ కున్నామన్నట్టు గెట్టుగేద్ గెట్టుగెదరు ఆ ప్లాన్ చేసుకున్నాం అన్నట్
బస్సు
ప్లేస్ తు ఇంకా అనుకోలే అంటే ఫ్రెండ్స్ కొంతమంది అందరుూ కలవలేరు కదా అందరు పరిచయయ్యా అందరుూ విడిపోయిన తర్వాత ఇ కలుసుకోలేం కదా చాలా సంవత్సరలు అయితే దంది కదా అయితే కొంతమంది దగ్గర ఉన్నాయ్ నంబర్స్ ఇంకా
అంటే వెళ్ళాలంటే మంచిగా వాతావరణం ఇట్ల చే
ఆ ఒక ఫంక్షన్ హలో ఏర్పడ్ చేద్దామని అనుకుంటాన్నాం మ్మ్ మా సార్ వాళ్ళని టీచర్స్ వాళ్ళని పిలిపిచ్చి మ్మ్ ఏర్పాటు చేసుకు కుందాము గేట్టుగెదరు మంచిగా అనేసి అనుకుంటున్నాం మేము మనిషికి ఇంత అమౌంట్ జమ చేసి ఇంగ వాళ్ళకి ఈ శాలవాలు కప్పాలి కదా
అవునవును.
కొంచెం ఖర్చు ఉంటది గదా. ఉమ్ అట్లా అని ప్లాన్ ఏసుకుంటున్నం అన్నట్ టు మేము. అందరము ఆ మాది త్రీ ఫిఫ్ ఆ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అందులో త్రీ ఫిఫ్ ఆ అంతమంది నెంబర్స్ ఇంకా దొరకలేవు కొంతమంది దొరికినాయి కొంతమంది దొరికితే ఇక వాళ్ళై ఫోన్ చేసి ఇట్ల ఇట్ల సంగతి అని వాళ్ళకి చెప్పుకున్నాము బరి దీంతో అమౌంట్ వేసుకుందామని మాట్లాడుకున్నాం బాయ్స్ అయి గలుసు కలిసి ఈ ఒక్క ఫంక్షనలూ. మాట్లాడుకొని అక్కడ చేసుకుంటే మంచిగుంటది కదా అనేశీ.
ఊ
హలో
ఆ చెప్పండి.
హా అవును. ఈ ఎండకాలమా వచ్చే నెలలో ఆ పెట్టుకుందామని అనుకుంటున్నాం నీవి మంచిగా ఉంటాయి కదా ఆ చిన్నప్పుడు మెమోరీస్ గుర్తు చేసుకోవడం
అవునవును
మ్
ఆహా స్పెషల్ ఏముంటది మరి
స్పెషల్ అంటూ ఇంకా ఏముంటది ఇగ ఆ చికెను అందరికి కలిసిన తర్వాత ఇక వాళ్ళు ఏం మాట్లాడు ఉంటారో ఏం చేద్దామంటారో తప్పకుండా అయితే చికెన్ ఉంటది అందులో స్వీట్స్ పెడతారు స్వీట్స్ కావాలి నా అమౌంట్ని బట్టే కదా ఏం చెయ్యాలి ఏంటిదనే తెలుసు మేమి ఇచ్చే అమౌంట్ని బట్టే కదా ఏం చేసుకోవాలన్నది తెలుస్తుంది
ఇగ ఒకటేసారి అయితే కదా మంచిగాన్ని గ్రాండ్ గా చేసుకోవాలి
ఆ గ్రాండ్గా చేసుకోవాలనే ప్లాన్ చేసుకుంటున్నాం అదే
సార్ వాళ్ళని టీచర్స్ వాళ్ళని అందరికి ఫోన్లు చేసి చెప్పుతున్నాము ఇట్లా చేసిన అనేసి. ఇప్పుడు ఫంక్షన్ హలు మాట్లాడితే దానికి ఎంత తీసుకుంటారో. అది ఇంకా టెంట్లు, చైర్సు ఆ వంటలు చేస్తే వంట వాళ్ళకి ఆహ్ అందరికి కావాలి కదా.
ఇప్పుడు ఆ మాట తోటే పని.
ఆహ్
బర్జెడ్ తోటే పనియ అంటున్నా.
ఆహ్ అవును బడ్జెట్. తనతోనే పనీ.
ఉమ్ ఎలా బడ్జెట్ ఉంటే అలా బలాం చేసుకోవచ్చు
ఇగ కలవక ఇగ అందరం కలుసుకుంటే చాలా బాగుంటేది
పార్టీ చేసుకున్నా కూడా చాలా బాగుం
ఆ చాలా బాగుంటది మ్ అంటే టెన్త్ వాళ్ళవి అంటే. కలవం కదా ఉమ్ అది మామూలుగా ఫ్రెండ్స్ లో అంటే ఇల్లళ్ళంటే అప్పుడప్పుడు కలుసుకుంటాం ఆహ్. ఆహ్ పిక్నిక్ లాగా. ఇగ ఇది గేదర్కెట్. ఇంకా పార్టీ అంటే. అంటే ఇది కొంచెం వేరే ఉంటది. ఇగ టెన్త్ బ్యాచ్ మొత్తం కదా.
ఉమ్
ఇంకా అందరు. కొందరి కొందరి ఈ కొందరు ఎట్లా సెట్. లైన్లు ఏంటి. ఇవన్నీ తెలుసుకుంటాం అప్పుడే.
ఇప్పుడు ఫోన్లోల మనం ఎంత మాట్లాడినా అవి పూర్తిగానే కావు మాట
ఆహ్ కానే కావు కలిసి మాట్లాడుకుంటేనే కదా పంచుకుంటేనే మంచిగుంటాది.
తక్కువనే.
అవును. మీరు వెళ్ళీండ్ర ఎప్పుడైనా ఆహ్.
టుగెదర్ ఇంకా మాది కూడా కాలే. మేము కూడా అనుకుంటున్నాం కాలే అండి.
మీరు కూడా ప్లాన్ చేసుకోండి కదా.
మీల్లి ఇట్లా. మంచు వస్తాది. మంచి ప్లేస్ లో అట్లా వేరే ఊరి. ఇట్లా వా ప్లేస్ లో చెట్లు ఉన్న ప్లేస్ లో‌ ఉమ్.
చెట్లున్న ప్లేస్ లో అయితే బాగుండేది హ్మ్ కాకపోతే చెట్లున్న ప్లేస్ లో బానే ఉంటది కాని ఇప్పుడు బాగా ఎండలు కదా అది కూడా యూస్ కోవాలి ఫంక్షన్ల్ లాగా అయితేనేమో దానికి ఏం కాదు కదా లేకపోతే స్కూల్లో అయినా పెట్టుకోవచ్చు మేము ఒక మాట స్కూల్లో అనుకుంటున్నాము మేము చదువుకున్న స్కూల్లోనే గ్రౌండ్ ఉంటేది కదా అక్కడ టెన్
తీసుకోస్తా గుర్తోస్తా ఉంటాయి మనం చదివిన స్కూల్ అయితే.
ఆహ్ కదా గుర్తోస్తది ఇంకా మంచిగుంటది కదా అక్కడ.
కరెక్టే. మేము ఫ్యామిలీతోటే ఉంటాం. పిక్నిక్స్ ఇయర్ లో టూ త్రీ
ఎల
అవును ఇట్లా పెద్ద కదా
ఆ
ఒక సైడ్ కోస్ని
ఆ ఆ
ఆ మళ్ళీ అడా ప్రాజెక్ట్ అని ఆసిఫాబాద్ సైడ్ ఉంది కదా చాలా బావుంది అక్కడ ఎల్లార
నేను వెళ్ళలేను ఎప్పుడు వెళ్ళలేను ఎప్పుడైనా వెళ్తే టెంపుల్కి అట్లా వెళ్తాం కాసేపు ఉండొస్తాం
చాలా మంచిగా అనిపిస్తది అ
అవునా
వెళ్ళి చూడండి ఎప్పుడైనా
అదే అదే వెళ్తాం వెళ్తాం వెళ్దామని అనుకుంటున్నాం కానీ కుదరది ఇంకా ఈ రోజు రోజు పనులు బిజీ అదే సరిపోతుంది.
ఇప్పుడు మనం ఎప్పటికిీ ఇంట్లోనే ఉం
ఇంట్లోనే ఉంటాం
సుకు పిల్లలు అలా అప్పుడు వెళ్తే కొంచెం అది వేరే ఉంటది
అవును వెళ్ళాలి ఇది అయిపోయిన తర్వాత చూడాలి మాములుగా గుళ్ళల్లో వెళ్తాము అక్కడ అట్లా జస్ట్ కాసేపు అట్లా ఉండేసి
అ
వస్తాం
ఇంకా మా కాలనీ వాళ్ళ కూడా వెళ్తాం అప్పుడప్పుడు ఎప్పుడు వెళ్తాం అంటే అవును న్యూ ఇయర్ రోజు వెళ్తాం థర్టీ ఫ అందరు ప మేం థర్టీ ఫస్ట్ క్
థర్టీ ఫస్ట్కిళ్తారా
డిసెంబర్ థర్టీ ఫస్ట్డ్ మళ్ళీ నెక్స్ట్ డే కొత్త సంవత్సరం వుంటాడంది ఎండింగ్ లో థర్టీ ఫస్ట్కి ఎలా వెళ్తాం అందరం కలిసి ఇలా అమౌంట్ వేసుకొని పిక్నిక్ వెళ్తాం
హ మేము థర్టీ ఫస్ట్ కి ఎక్కడికి వెళ్ళాం గాని ఇట్లా అమౌంట్ పట్టు వేసుకొని ఇక ఇంట్లో వాలి ఇంట్లోనే ఇ కేక్ కోసుకొని సెబ సెలబ్రేషన్ చే కుంటాం కేక్ కట్ చేసుకుంటాం ఇంట్లోనే ఆ ఇంట్లోనే వండు అనుకుంటాం అన్నట్టు ఇంత మనిషికి ఇంత అని అమౌంట్ వేసుకొని ఏ బయటికి ఎల్లు లేదు ఒకరి ఇంట్లో ప్లేస్ ఉంటంది కదా వాళ్ళ ఇంట్లో ఇట్లా వ వంటలు ఇట్లా చేసుకుంటాము కేక్ కట్ చేసుకుంటాం అన్నట్టు
వరకు ఎంతే చేస్తారు
అట్లా కూడా బాగానే ఉంటది
వరకు ఎంజాయ్ చేస్తారు
ఆ అవును
తినేసి హ
ఇంకా మరి పని అయిందా మా పని అయిందా
ఆ అయిపోయింది అదే పిల్లలు
ఆ డిస్టర్బెన్స్ అవుతాంది సరిగ్గా క్లియర్ గా వినబడ లేగు ఎక్కడున్నారు
మీ సైడ్ నుంచే నా కోళ్లా సౌండ్ వస్తుంది కదా
అవునా లేదు ఇక్కడ మీది అంటే వాయిస్ కట్ కొట్కున్నట్టు వస్తంది ఆ ఎక్కడ ఉన్నారు. అదే సిగ్నల్ లేదా మరి అది నాయిస్ జ్యూస్ సరిగ్గా ఇస్తలేదు
ఇప్పుడు వస్తుంది
ఆ ఓకే ఏదైనా సౌండ్ దగ్గర ఉన్నారా ఎట్లా
ఆ లేదు అంటే బయట వరండాలో వున్న
ఆ నేను కూడా బయ చెప్తనే ఉన్నా
తిన్నార నాష్టా ఇంక
ఆ అయింది చేసినా పొద్దున్నే
ఆ పాస్టింగ్ అండి
ఆ అయ్యో అవును కదా ఈ రోజున్నారా ఫాస్టింగ్ రోజు ఉంటుండ్రా.
కీస్ ట్వంటీ త్రీ ఆ ఇంకా సెవన్ డేస్ అయితే అయిపోతు అ
ఇంకా సెవెన్ డేస్ అయితే క్లోజ్ అయిపోతాయ లాస్ట్ డే రోజు కూడా ఉంటారా లాస్ట్ ఉంటరా ఆ పండగ రోజు ఉంటారా
ఆ
పండుగ రోజు ఉంటారా మీ పండుగ రోజు ఉండరు కదా ఇప్పుడు ఉమ్మ్
అవునండి ఎయ్ క దాన్ని ఇక నెక్స్ట్ డే ఫెస్టివెల్ ఏ అంటారు కదా. నైట్ డ చేత్తము. వచ్చి ఇక నెక్స్ట్ డే అ
సరే మరి ఉంటా
సరే ఆ భాయ్